హలో హలో హాయ్
ఇా హలో
ఏం చేస్తున్నావ్
కాళీనే
అహ తిన్న నేను కూడా ఖాళీగా కూర్చున్న తిన్నావా
అ అ తిన్న
మ్ హు జస్ట్ ఇందాకే తిన్నా మార్నింగ్ చపాతి చేసావ అదే ఇందాకే తిన్నా నాలుగు కర్రీను చపాతి చేసా మీరేం చేసుకున్నారు
మిమ పప్పు
మ్ హు
లో
అన్ చెప్పు
మన కాలేజ్ ఫ్రెండ్స్ చేస్తున్నారా నీకు కాల్స్యమన్నా
మన కాలేజ్ ఫ్రెండ్సా అందరూ బిజీ అయిపోయారు అంతగా చేయట్లేదు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు ఇక
అదే మన అప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే అందరం మంచిగా లు డైలీ మస్తు టైమ్ పాస్ అయ్యేది
అవును మార్నింగ్ వెళ్ళడం ఆఫ్టర్నూన్ లంచ్ కి అందరం ఒకే దగ్గరకు కు ర్చొని తినడం మస్తు టైం పాస్ అయ్యేది
ఇంకా అదీ కాలేజీ నుంచి బయటికే రావద్ద్దది కాకపోయేది
అవును
ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళాలనిపించింది కాదు ఫస్ట్ ఇయర్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి
మా ఫస్ట్ ఇయర్లు అయితే మనకి సార్ వాళ్ళు కూడా మంచిగా అంటే కంఫర్టబుల్ గా ఉండేటోళ్ళు స్ట్రిట్ గా ఉండకుండా
స్టడీ కూడా అందరిది పర్ఫెక్ట్గా ఉన్నది అప్పుడు మంచిగా అందరం పోటీ వాడి చదివేవారు
అవును సారు మేడం అందరు బా చూసుకున్నారు
అవును తేజ్ వాళ్ళ ఎవ్వరు ఒక్కసారి కూడా కాల్ చేయట్ల
ఇంకా అందరూ బిజీ అయిపోయింది
ఎవరెవరు ఎక్కడున్నారో తెలవదు
ఆ కొంతమంది మ్యారేజ్ చేసుకున్నాడు కొంతమంది ఇంకా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు
ఆ
అందుకోసమే బీజ్జి అయి కాల్స్ అనేవి అంత లేదు అందరు టచ్ లో లేదు
నాక్కూడా ఎవరో టచ్ లో లేరు
కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు కదా ఇక పిల్లలు తాను బిజీగా ఉన్నారేమో
మ్యారేజ్ చేసుకున్నారు కొంతమంది చదువుతున్నారు గాని తెలియనే తెలియదు ఎక్కడ చదువుతున్నారో తెలీదు ఏం చదువుతున్నారో తెలీదు
అవును
వయన్నూరు హలో
ఆ చెప్పు
అదే ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే అంటే ఎగ్జామ్స్ ఏ రాలే కదా మనం ఆ సెకండ్ ఇయర్ కానించి ఇక అంతా ఇక ఇ అంటే ఫస్ట్ ఇయర్ లోనే సెకండ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్ ది రెండు కల్పి పి ఎంజాయ్ చేసినట్టు ఉంది
అవును
అందరం
అండ్ మనకి ఇంకా ఏమంటారు ఇది మేడం వాళ్ళు వాళ్ళు అంటే మనకి అట్లా పంపించారు కదా
హ్మ్
టూ మంత్స్ ట్రైనింగ్ కి అక్కడ కూడా ఆ అక్కడ కూడా సార్ వాళ్ళు బా చూసుకున్నారు
హ్మ్ అక్కడ కూడా సార్ వాళ్ళుయితే మంచిగా నేర్పిస్తారు ఇం
అవును వర్క్ అవునుంగ్ అవును అది మస్తు చూసుకున్నారు అసలు వర్కి ఇట్లా చేయాలి అది ఇది అనేసి
అది మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు వాళ్ళు
అవును
ఎం రిస్క్ లేకుండ మనకి గిది ఎట్లా రాయాలి అవన్నీ చూడ్డం అన్నీ మంచిగా చెప్తారు
నాకైతే అది నేను ఇంట్లో ఎల్ ఐ సి దాంట్లో చేసా కదా ఆ సార్ వాళ్ళైతే మీకు ఎందుకు టూ మంత్స్ ఎందుకు ఇచ్చారు కొంచెం ఎక్కువ ఇచ్చినా అంటే ఇంకా ఎక్కువ మంత్స్ ఇచ్చిన మంచిగ ఉండేది ఆ అనే చెప్ పెట్టలు ఓకే
బా మేమేమో అక్కడ ఏమంటారు దాన్ని వేరే వేరే సైడ్ కదా మేము మీరు వేరే మేము వేరే
మాకు సీనియర్ అక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దాంట్లో అప్పుడు
మాకు ఇద్దరినే పంపించారు కానీ వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవుడే లేదు ఇక ఇయ అసలు మేము మేమే చేసుకోవడం వర్క్ వాళ్ళిద్దర అయితే ఇక మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇక వాళ్ళిద్దరు ఇద్దరే ఎటు పోయిన ఇద్దరే వాళ్ళద్దరే తిరుగుతారు ఊర్కే
ఆ మాకు ఆ అక్క ఉంది కదా ముస్లిం అక్క ఆ అక్కను ఇంకా ఇ వేరే అక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు కాని ఆ ఇగ మేడం ఉంద అనేసి మేడం చెప్పిందంట ముస్లిం అక్కని అందరినీ అంటే నువ్వు కొంచెం హ్యాండిల్ చేసుకోవాలినేసి ఇక అక్కనే అందరికీ హ్యాండిల్ చేసుకున్నాది ఇక
అవునవును వీళ్ళకి కూడా సార్ మన అంటే కాలేజ్ నుంచి సార్స్ వచ్చి కూడా మనల్ని ఎట్లా చేస్తారు అర్థం అవుతుందా అని వస్తారు కదా చెకింగ్ కీ వచ్చినప్పుడు కూడా అసలు వీళ్ళయితే ఇక పట్టించుకోడే లేదు ఇక
ఆ సార్ వాళ్ళ కడిగి ఎట్లా చేస్తున్నారు వార్ క్ ఏమైనా ప్రాబ్లమ్ అది అది మొత్తం డీటెయిల్స్ అడిగారు ఎవరెవరు వచ్చారు ఎవ రావట్లేదు అంటే మన అటెండెన్స్ అక్క వాళ్ళు తీసుకున్నారు కదా అది కూడా తీసుకెళ్ళింది మేడం ఒక రోజు వచ్చి అప్పుడు
అయితే ఇక అట్లా అట్లా అడిగినంక మరి ఇక మొత్తం ఇక సార్ వల్లె మూల అంతే చెప్తున్నారు ఇంకా మళ్ళీ లంచ్ చేసే టైంలో కూడా మళ్ళీ రావట్లేదు మా దగ్గరే కూర్చ వాళ్ళ ఇద్దరే వేరు వేరు పోతారు లేకపోతేనేమో అక్కడ బయట కొంటావ్ స్నాక్సు బయట షాప్స్ దగ్గరకి పోయి ఆ అక్కడికి పోయి తిని వస్తున్నారు వాళ్ళు బాక్సులు కూడా తెచ్ కోకుండా
ఆ బేకరీస్ అవి ఉంటాయి కదా అక్కడ బయట
అవును ఉన్నాయి
ఉమ్ అక్కడ వెళ్ళి మేకప్ ఇంతలోపు సార్ వాళ్ళు వతే లంచ్ అప్పుడప్పుడు ఇక ఏమైనా ఉంటే స్పెషల్స్ ఏమైనా ఎవరిదైనా బర్డే ఉంటే వేరే సార్ వాళ్ళు అయితే లంచ కూడా తెప్పిచ్చి ఇచెట్టోలు ఈవెనింగ్ స్నాక్స్ అయితే ఆ స్వీట్స్ సమోసాస్ ఇవన్నీగా ఫుల్లు అంటే ఫుడ్ అయితే ఫుల్లు డైట్ వీల్లే ఒక వన్ ఐటమ్ తెచ్చి ఇచ్చేటోళ్ళు స్నాక్స్ అయితే
మార్కులు అవన్నీ ఏమి ఫెసిలిటీస్ లేవులే గాని వర్క్ అయితే మం మంచిగా అసలు ఇగ మంచిగా అర్థమయిపోతుంది వర్కు ఇంకా అట్లనే ఒక టూ త్రీ మంత్స్ అట్లా ఉంచినా కూడా ఇంకా మనకి ఇక మనం ఎక్కడ అంటే వేరే కంపెనీస్ లైక్ ఏదైనా చేసుకునేలాగా ఉండాలి అట్లా నేర్పిస్తారు
మాకూడా అలానే నేర్పించారు సార్ వాళ్ళు అది వరంగల్లో పెద్ద బ్రాంచ్ ఉంది ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అనేసి ఎవరు చేపర సార్ వాళ్ళు
మన మన కాలేజ్ వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారు కద మన క్లాస్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి చేసోచ్చారంటగా వర్కు హైదరాబాద్లో
అవునా తెలవదురా నాకైతే
కాలేజి నుంచే పంపించారు కదా
అవును అప్పుడు పంపిచేర కానీ అప్పుడు పా పంపిస్తే జస్ వెళ్ళి వచ్చాం కాకపోతే వాళ్ళు అన్ని సర్టిఫికెట్స్ అవన్నీ అడిగారు ఇగ మళ్ళీ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అనేసి నేను మధ్యలో మధ్యలో అయితే నేనైతే డ్రాప్ అయి పోయి అంటే స్టార్టింగ్ మేము అప్పుడు అందరం వెళ్ళాము చాలా మంది ఒకా నైన్ టెన్ మెంబర్స్ వెళ్ళాము కాకపోతే అక్కడ ఇగ వాళ్ళు ఉంహా వెళ్ళి అప్రోచ్ అయిన వాళ్ళ సర్ఫికెట్స్ కావాలి మీరిక్కడే ఉండాలి అది ఇది అన్నారుగా అది కొత్తగూడెం సైడ్ ఉండాల అనేసి చెప్పారు ఇక అక్కడ కంటే ఇక మా ఇంట్లో పంపించరు కదా మా పేరెంట్స్
అవును
మళ్ళీ వాళ్ళు సడన్ గా కాల్ చేసి రేపు రావాలి ఖచ్చితంగా అనేసి చెప్పారు కొంచెం టైం ఇచ్చినా ఆలోచించి ఇట్లా అని చెప్పి వెళ్ళేదాన్ని గాని వాళ్ళు సడన్ రమణేసరికే మా ఇంట్లో ఇంకా వన్ డే లోనే ఎ ఎట్లా పంపిస్తారో మళ్ళీ సర్టిఫికెట్స్ అన్ని కావాలన్న న హెల్త్ సర్టిఫికెట్స్ కూడా కావాలన్నారు అప్పటికప్పుడు హెల్త్ సర్టిఫికేట్స్ ఎవ్వరు ఇవ్వరు కదా అందుకోసం ఇగ నిను
ప్పుడే ఇవ్వరు వన్ టైంత మంత్ టూ మంత్స్ అయినా చెప్పాలి కదా అదే అప్పటికప్పుడు తొందర్నే ఇవ్వంటే ఇవ్వరు కదా ఎవ్వరు
మ్ మళ్ళీ గ కొంచెం మా మా ఇంట్లో కూడా కొంచెం డిస్టబెన్స్ ఉండేదప్పుడు ఇగ వద్దానేసి చెప్పారు మా మాథర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది
అహా
ద్యాందు కోసమే ఇగ నేను కూడా ఇగ ఇంట్రెస్ట్ పోయింది కానీ వేరే వాళ్ళైతే వెళ్ళారంట
అ అందుకే ఇగ నేను రాలే
మ్ హు వేరే వాళ్ళయితే వెళ్ళారు
చాలా మందే వెళ్లేదు వెళ్ళలి మళ్ళీ కాలేజ్ కి అంటే మళ్ళీ డిగ్రీ చేయడానికి వచ్చారు కదా
అవును
డిగ్రీ చేయడానికి వచ్చి కూడా ఇక మళ్ళీ కొంతమంది చేసి వరకు ఒక రెండు నెళ్ళు మూడు నెళ్ళు చే సి శాలరీ ఇవ్వలేదనే ఏమో వచ్చారు
అవునా సాలరీ అయితే కన్ఫర్మ్ ఇస్ స్తాం అది ఇదనేసి చెప్పారు మరి అప్పుడైతే
నిను కుడా మనకు ఎవరు కాంటాక్ట్ ల లేరుగ ఇగ నేను కూడా ఏం అడగలే
మ్ మా మదర్ వద్దనేసి నేనైతే ఎవరికి కాల్ చేయ్యాలే కాకపోతే వేరే వాళ్ళయితే వె ళ్ళరు మరి చేస్తాం అనేసి వాళ్ళైతే వెళ్ళారు ఇగ నేను వాళ్ళ కాంటాక్ట్లు కూడా లేను
నాకడ కూడా ఎవరియి లేవ్ నీ నెంబరే మొన్న దొరికింది నాకు
మ్ ఇగ అప్ అప్పుడు వేరే నింబ నింబర్ది యూజ్ చేసే దాన్ని ఇగ ఇప్పుడు ఇప్పుడు నాదిగ వేరేది తీసుకున్నా అది మా ఇంట్లో మా ఫాదర్ వాడుతున్నారు అది వేరే సిమ్ ఉంటది కదా
అవునా
ఇగ ఇందులో కొత్తది తీసుకున్నా కాబట్టి ఇందులో ఇగ ఎవ్వరి నెంబర్స్ లేవు నా దగ్గర
అదే సరేరా మరి మళ్ళీ చేస్తా
సరే హలో